ఒప్ ఆ చెప్పాప్ప బాగున్నావా?
బాగున్నా బా నువ్వు బాగున్నావా?
ఆ బాగున్న టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కలిసారా ఈ మధ్యలో టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కలిసార మన ఫ్రెండ్స్ ఈ మధ్యలో
లేదబ్బా ఎవరు కలవట్లేదు.
అవునా ఎవరైనా ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు దగ్గర్లో
దగ్గర్లో కూడా ఎవ్వర్లేరు అసలు
అవునా ఒకటి ఫంక్షన్ ఉండే సంబంధించింది అందర్నీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేద్దాం అనేసి కాల్ చేసింది అదే మీకు ఎవరైనా తెలుసుంటారా చెప్తానేేమో అనేసి
లేదబ్బా అసలు పెళ్లి చేసుకున్నాక ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు.
అంటే కనీసం మన గ్రూప్లో కానీ ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు కాంటాక్ట్ క్ట్ల లేరా అని
ఫ్రెండ్ కల్పన ఒక టి అమ్మాయి ఉంది. అదొ ఒక్కర్ తప్ప నాక ఇంకె ఎవ్వర్
అవునా అయితే మీకు తెలిసిన వాళ్ళకి ఒకసారి కాల్ చేసి చెప్తారా ఇట్లా మ మన ఫ్రెండ్ ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తుంది అనేసి ఏమన్నా చెప్పగలరా?
ఆ చెప్తలే
అంటే మీకు టచ్ లో ఉన్న వాళ్ళ నెంబర్స్ నాకిచ్చినా పర్వాలేదు నేనైనా వాళ్ళతో మాట్లాడతామని
నా దగ్గర ఎవరు నెం బాగా జస్ట్ నాకు వాళ్ళు ఊర్క్పోతే కలుస్తారు తప్ప అంతే
అంటే ఇప్పుడు మీ ఊరికి దగ్గరేనా మేము అంటే ఇప్పుడు చాలా దూరం వచ్చేసినాం అందుకని ఒక మిగతా వా నెంబర్లు సర్
అంటే ఇప్పుడు మా ఊరు అని కాదు మా పొట్టి ఇంట్లో ఉండదు కదా స్టేషన్ ఉంటాది మన
అవునా అదే మన ఫ్రెండ్స్ అందరు కల గెట్ టుగెదర్ పార్టీ చేేద్దాం అనేసి నాకు కాల్ చేసిళ్ళు మన ఫ్రెండ్సే కొంతమంది
అ
అయితే వాళ్ళు నెంబర్స్ అడుగుతున్నారు ఆహా ఇంకెప్పుడని అనుకోలేదు కానీ అ అందరి గ్యాదరింగ్ చేసుకున్నాక అందరి నెంబర్స్ తీసుకున్నాక ఒకసారి చెప్దాం అనేసి అన్నరు వాళ్ళు అయితే మీకు అందరికి నాకు తెలిసిన మంద నీ నెంబర్ తోటి ఫోన్ చేస్తా మీ ద్వారా ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారేమో అని
లేదబ్బా అసలు ఎవరు నెంబర్ తెలియట్లేదు నా దగ్గర అయితే
అవునా ఉన్న వాళ్ళగా అయితే మీరయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి
ఇస్తా ఇస్తా ఇస్త
పిల్లలు ఎంతమంది మీకు ఇప్పుడు
ముగ్గురబ్బా
స్కూల్ కి ఏం చదువుతున్నారు ఎక్కడ హలో
అంటే ఇక్కడే మా ఊరు దగ్గరనే పెద్దోడేమో తాడు నడిపాడేమో సెకండు చిన్నోడేమో ఫస్ట్ పెద్దోడేమో త్రాడ్ ఆ పెద్దడు థర్డ్ క్లాసు చిన్న నడపడేమో సెకండు చిన్నోడ ఫస్ట్
చిన్నబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతారా మరి స్కూల్లో మంచిగా వీళ్ళు యాక్టివ్ ఉంటారా
అంటే మా నడిపోడు చిన్నడు యాక్టివ్ గా ఉంటాడు గానీ పెద్దోడే కొంచెం డల్లుగా ఉంటాడు
పెద్ద అబ్బాయి డల్లుగుంటాడా చుట్టుపక్కన పిల్లలు తోటి మంచిగా ఉంటారా
వాడు ఆడుకునేది తినేది మొత్తం బాగానే ఉంటుందిబ్బా కానీ చదువు మాత్రం గుర్తుకుండట్లు లేదు ఏం చేయాలో అర్ధం కావట్లేదు చదువుతాడు కానీ చదివిన ఐదు నిమిషాలకి మర్చిపోతాడు
అవునా ఏమన్నా మంచి ఫుడ్ పెట్టాల్సింది
మనం ఏమ మాట్లాడినాం అనుకో సంవత్సరాల తరబడి సంవత్సరం కింద ఉన్న మాట కూడా వాడికి గుర్తుకు వస్తది కానీ చదువు గుర్తుకు రావాలలే
అవునా డాక్టర్ కి ఎవరికైనా యూపియాల్సింది కదా మరి
చూపి అదే అదే అనుకుంటున్నా అసలు అంటే మరీ తెలివి తక్కువ ఉంటుంది అక్కడైతే మాటలయితే గుతు ఉండదు కదా మరి
అంటే ఒక చదివింది ఒకటే గుర్తుండట్లే
ఆ చదివింది ఒకక్కటే గుర్తుండట్లేదు మిగతాం మొత్తం గుర్తుకుంటది హెల్తీగానే బాగానే ఉన్నాడు వాడికి ఇప్పుడు ఫీవర్ అలాంటి రాదు
ఉ
అ
కొంచెం గా బాదం మూ హాని కొంచెం బ్రెయిన్ కు సంబంధించిన ఫుడ్ పెడితే సెట్ అయితది అట్లా పెట్టాలి కదా
ఏమో అబ్బా నేనైతే ఇప్పుడు డాక్టర్కు చూపిద్దాం అనుకుంటున్నా వాడి గురించి అయితే
ఆ
ఆ
ఉ అదే ఒకసారి అవునా అదే మరి కొంచెం ట్రై చేసి ఫ్రెండ్స్ ఎవరైనా మీకు వాళ్ళకి తెలుసు తెలిసిన వాళ్ళ నెంబర్స్ కూడా మీరు ఒకసారి తీసుకోవాలి మరి
అదే అదే ఆ వెళ్దాం వెళ్దామని అనుకుంటున్నాం
తీసుకొని ఒక నోట్స్ లో నేమ్స్ అన్ని రాయండి నేమ్ ఫోన్ నెంబరు ఇప్పుడు సార్ వాళ్ళకి కూడా కాల్ చేయాలి కదా వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి కదా
అవునా సార్ వాళ్ళు అయితే ఇంకెలా ఉంటారు ఏటేదో
అదే ఫస్ట్ మన స్టూడెంట్స్ వరకి నెంబర్లు అన్ని పేర్లు గ్యాదర్ చేసుకొని ఎంత మంది ఉన్నారు అన్నీ తెలుసుకున్న తర్వాతకి టీచర్స్ కాడికి పోవాలి నాకు దగ్గర కాబట్టి అటు సైడు ఇంక మన తెలిసిన వాళ్ళు ఉంట ఉంటరనే అని చెప్తున్నా ఎవరు చెప్పలేదా మన ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా చేస్తున్నమని
లేదాబ్బా ఇంకెవరు చెప్పలేరు నువ్వే చెప్పినావు
అవునా అంటే నా మీ నెంబర్ ఉంది కాబట్టి ఆ నీ నెంబర్ ఉంది కాబట్టే నేను చేసిన
నా దగ్గర ఎవ్వరి నెంబర్ లేదబ్బా నా కాంటాక్ట్ లో కూడా ఎవ్వరు లేరు
ఒక ఇద్దరి యున్నా పర్వాలే ఒకసారి ఫోన్ ల చూడండి ఒకసారి ఒక్కరి ఇద్దరు దొరిక వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇక కొన్ని నెంబర్లు తీసుకోవచ్చు కదా
ఆ
వాళ్ళు బాయ్స్ పెట్టుకుందాం అనేసి కాల్ చేసి ఉండే చాలా రోజులు అయింది కదా ఒక టెన్ ఇయర్స్ అవుతుంది గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలి కదా అనేసి ఇంక మళ్ళ స్కూల్స్ కూడా ఇప్పుడు ఎండ్ కదా
ఆ
స్కూల్ లు కూడా ఎండ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఎండ్ అయిన నెక్స్ట్ డే నే పెడదాం అన్నట్టు అనుకు కుంటున్నారు అయితే ఇంక వన్ మంత్ ఉంది కదా మహోబాద్ లోనే
మహోబాద్ లో ఎక్కడ అబ్బా
ఇంకా ప్లేస్ ఎక్కడని డిసైడ్ కాలే ఫంక్షనల్స్ ఫంక్షన్ హాల్స్ ఏమి లేకపోతే స్కూల్లోనైనా వేసుకోవచ్చు ఎక్కడ వస్తారని చెప్పలే లేపోతే మన స్కూల్లోనే
మన అనంతర రాజ్ ది టెంపుల్ ఉంది కదా
గెట్ టుగెదర్ పార్టీ అక్కడ చేసుకోరు స్కూల్ లోనే చేసుకుంటారు స్కూల్లో వీలు కాకపోతే అక్కడ చేస్ కుంటారులే కానీ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ వస్తాయి కదా
ఏ ఈ పార్టీ కద అబ్బా మరిగ
అవునవును స్కూల్ ఇప్పుడు స్కూల్ ఇంకా వన్ మంత్ అయితే స్కూల్ అయి పోతయ్ కదా
ఆ నువ్వు పార్టీ చేసుకోవాలంటే డి అదే కాదు పార్టీ చేసుకోవాలంటే డీజే ఉండాలి ఫ్రెండ్స్ మొత్తం ఉంటారు కొంచెం ఎంజాయ్మెంట్ అని
స్కూల్ లోనే చేయాలి ఇప్పుడు టెన్త్ బ్యాచ్ అంటే స్కూల్ లోనే చేసుకుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కూర్చన్న ప్లేస్ గాని వాళ్ళ ఆడిన ఈ సార్ లతోటున్న రిలేషన్ అట్లాంటివన్నీ గుర్తొస్త వస్తాయి కాబట్టి స్కూల్లోనే చేస్తారు
ఆ
ఉమ్ అదా
ఆ ఆ
మీరు ఎప్పుడైనా స్కూల్ కి ఎళ్ళారా దగ్గరనే కదా మీది
దగ్గరే లేదబ్బా కురివి మాది ఇది కొంచెం దూ దూరమే అప్పుడప్పుడు అంటే అంతకు ముందు వెళ్లేదానిలే కాని ఇప్పుడు వెళ్ళట్లేదు. మన సార్ వాళ్ళు అక్కడ లేరు కదాబ్బా మన సార్ వాళ్ళు వెళ్ళిపోయి వేరే సార్ వాళ్ళు వచ్చారు
అవును అయితే ఒక పని చేయి నువ్వు ఒకసారి వీలుంటే స్కూల్ కి ఎళ్ళి అక్కడ ఎవరో ఒక్కరు సార్ లయితే ఒక్కరు ఇద్దరు ఉంటారు కదా
ఆ లే లేరు అందరుూ అందరూ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు
ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళది లిస్ట్ వాళ్ళకి సార్ వాళ్ళ దగ్గర ఉంటది కదా
ఆ
ఆ ఒక్కసారి అక్కడ నెంబర్లు అయినా ఏదనా ఒకటీ దొరుకుతుది వాళ్ళ రిజిస్టర్ గాని ఎక్కడో ఒక నెంబర్ అయితే ఉంటది మీరు వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్స్ అని ఇట్లా సార్ వాళ్ళు కావాలి ఆ నెంబర్స్ తీసుకొని ఇన్వైట్ చేస్తే అయిపయి
అయితే ఇంతకు ముందు హెచ్ఎం సారేమో ఇప్పుడు డీఈవో అయిండు అబ్బా
అవునా
ఆ
ఇప్పుడు ఆ సారు ఇప్పుడు హెచ్ఎం సార్ కాకుండా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెచ్ఎంసార్ అడిగితే కూడా డీటెయిల్స్ తెలుస్తాయి కదా
సరే సరే అడుగుతలే ఒకసారి
అడిగి ఒకసారి సార్ వాళ్ళ లిస్ట్ ఉంటే తీసుకో నా దగ్గర ఒక ఫైవ్ మెంబర్ సి మన ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్నాయి వాళ్తోడు కూడా మాట్లాడినా వాళ్ళక్ కూడా ఇదే చెప్పినా వాళ్ళు కూడా చూస్తాంన్నారు ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు అట్లా చేద్దాం అనేసి అనుకున్నాం వస్తారు కదా మీరయితే
నేను అస్తాబ్బా
అదే మీ సార్న్ని పిల్లల్ని అందరిని తీసుకొని రావాలి
ఫ్యామిలీ తోటి రావాలంటావు
ఇంకా ఫ్యామిలీ తోటి వస్తేనే బెట్టర్ కదా వాళ్ళకి కూడా తెస్తేయి పిల్లకి ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుది కదా ఇట్లుంటది మా మమ్మీ వాళ్ళ స్కూల్ అనేసి వాళ్ళక్ కూడా తెలుస్తాది
కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంటే జెంట్స్ బాయ్స్ కలిసి ఇప్పుడు మనం ఆడుకున్నా పాడుకున్న డా ఉంటే వామ్మో ఇలాగుందో ఇది ఎంతకు ముందు అన్న అని అనుకుంటారు
ఆహా అందరు అట్లుంటారా
ఆ ఇప్పుడు అందరుూ అనుకు చదువుకున్నళ్ళ మాట్లా కొంత
ఆ చదువు అవునవును
ఉండేటోళ్ళు
హ్మ్
ఆ ఎంత చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది సైకులు ఉంటారు ఇప్పుడు
అవునా అవునా అది కరెక్ట్ ఎ
ఆ
అట్లా ఉన్నా కూడా కొంచం మన దాంట్లో మనం ఉండాలి మాట్లాడినామా అంటే మాట్ మాట్లాడినాం అన్నట్టు ఉండి బయటకి వచ్చేసియాలి
ప్ప
అది కూడా ఒక రకంగా ఇబ్బంది అయితది అయితదిలే
ఇబ్బందేబ్బా
కానీ అందరు అట్లుండరు కదా అందరు అట్ అట్ ఉండరు కాద అదే అహ
ఆహా కొంత్ కొంతమంది అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు కొంతమందికి ఏమో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు
హ్మ్ అది కొంచెం ఇక పార్టీ అన్నప్పుడు పార్టీ లానే ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంగా మనం పార్టీకి వచ్చి వెస్ట్
కనయిపోయి రాబ్బా సరే అబ్బ థ్యాంక్స్ అబ్బ అబ్బా
ఓకే ఓకే చెప్పేసే నువ్వైతే
ఆ సరే సరే
బాయ్
బాయ్